హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు ఏం లేదు ఇప్పు ఇప్పుడే లంచ్ చేశాను ఆ వాకింగ్ చేస్తున్నాను వెంటనే పడుకుంటే బాడదు గాదా పడుకున్నాగానీ అసలు నిద్ర పట్టట్లేదు కాసేపు వాకింగ్ చేద్దామని అటు ఇటు తిరుగుతున్నా మా అబ్బాయి నేను అటు ఇటు తిరుగుతు తిన్నాం
ఉహు ఆ తిన్నాం మందాకనేే
అవునా మీరు తిన్నారా
తిన్నాం వాకింగ్ చేస్తున్నాం మేం కూడా
తీయ్యాలి నైట్ పూట చేస్తే కొంచెం మంచిగా అట్లా వాకింగ్ తిన్న తర్వాత వెంటనే పడుకుంటే నిద్ర పడట్టట్లేదు
ఆ నిద్ర పట్టదు ఆయాసం వస్తా అంటది
ఆ కాసేపు వాకింగ్ చేస్తే కొంచెం ఆ ఏ ఏంటి రిలీఫ్ ఉండి మన్ మంచిగా నిద్ర నిద్ర పడుతుంది తిన్నార భోజనాాలైనా కర్రీ వా ఏం కర్రీ చెస్ సారే
ఇందాక ఈవినింగ్ టైమ్ లో ఫిష్ వచ్చింది
ఆ
కున్నం
ఆ ఆ
అది ఫ్రై చేసినా జీరా రైస్ చేసా ఇవి తిన్నాం ఇందాకనే తిని వాకింగ్ చేస్తున్నా మీరు మీతో మాట్లాడాలనిపించి చేశా
నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడరా అనిపించింది నాకు
ఆ అయితే
ఆ చెప్పండి
జాబ్ వేకెన్సీ ఉన్నాయా అంటే ఇప్పుడు మీ కాడ ఒక ఆమె చేస్తుంది కదా మార్నింగ్ వచ్చి ఇట్లా క్లీన్ చేసి వెళ్తుంది గదా
అవునా హౌస్ పర్పస్ లో చేస్తుంది
ఆ
హౌస్ హౌస్ కి హౌస్ కీపింగ్ లో చేస్తుంది
ఎట్లాట ఒకరికి కావాలట ఏమన్న ఉన్నాయా మీక్కడ
ఆ కాంప్లెక్స్
మీ కాంప్లెక్స్ ఎటైనా వర్క్ మీ కాంప్లెక్స్ అయినా పర్లేదు మీ తెలిసిన రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా ఉంటే చెప్పండి
ఆ ఏం చేస్తారంట వాళ్ళు
ఏం లేదు ఆంట్లు తోమ్మేసి బయట వాకిలి ఉడిచి ఇంట్లో ఏమన్నా వర్క్ ఉంటే చేస్తారంట
అవును ఉ అదే చెప్తాలే ఇప్పుడు మా దాంట్లో రెంట్ కు ఉన్న వాళ్ళు ఎవరికన్నా కావాలంటే చెప్ ఆ అవసరం ఉంటే చెప్తాను ప్రజెంట్ మాత్రం వాళ్ళకు వేరే వాళ్ళు
అదే అదే ఇంకెవరనా ఉంటే అవసరం ఉంటే చెప్పండి వాళ్ళు చెప్పారు నాకు
అట్ల ఉంటే జేప్తాను కాల్ జేస్తా నీ నెంబర్ ఉంది గదా నా దగ్గర మీక్ కాల్ జేస్తాను వెళ్ళొచ్చారా
స్కూల్ కి ఎళ్ళొచ్చారా
ఆహ గట్టిగా మాట్లాడండి వినిపిస్తలేదు
స్కూల్ కి ఎళ్ళొచ్చారా
ఆ ఆ వెళ్ళొచ్చాన్
మార్నింగ్ టైమ్స్ ఏ ఎన్ని గంటలకి ఎళ్తారు మార్నింగ్
మార్నింగ్ ఎయిట్ టు ఫోర్ వరకె
అమ్మ అంత పొద్దున్నే లెస్తారు ఫుడ్ ప్రిపేర్ జేసుకుంటారు పిల్లలకి పెడతారు తీస్
ఆ వెళ్తాం
ఆ వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి అట్ల వెళ్తానే టైం టు టైం మెయింటెనెన్సే బావుంటది అదే ఇంట్లో ఉన్న వాళ్ళకి పని తర్వాత జేసుకోవచ్చు నెమ్మదిగా జేసుకోవచ్చు అని లేట్ అయితాంటది పొద్ ద్దున దాగా పని అయితూనే ఉంటది
వాళ్ళకి చేసే దానికి గండా వాల్యూ ఇవ్వరు ఇంట్లో ఉంటే ఏం జేస్తాన్నం కాళీగా ఉంటాన్నం గదా అని జెప్పేసి మాట్లాడు తరు అదొక్కటి మంచిగా దొరుకుతుది వాళ్ళకి ఈజీగా
అరే ఎంత పని చెయని ఏం జేస్తున్నావ్ అయ్యో ఇదేనా మేం జేయలేమా ఈ పని ఇంతే గదా ఆ ఇంటి దగ్గరే ఉంటు న్నావ్ అది గూడా జేసుకోలేవా అంత చాతనైతలేద అని
అంటారు అంటారు ఎన్ని వింటలేం జనాలు
వాళ్ళకు అల్వాటైపోయింది మనం బడు తున్నాం అంతే మనం పిల్లల్ని జేసుకోవాలె వంట జేసుకోవాలె ఇల్లు క్లీన్ జేసుకోవాలె బయట జేసుకోవాలె ఆ లోపల జెసుకోని అంత జేసినా గాని అస్సలు ఏం జేసినావ్ దగ్గరకే వస్తాంది
అట్లే ఉంటది
ఇప్పుడొక జాబ్ జేసి డబ్బులు దెత్తే మేం జంపాదిస్తలేమ వీళ్ళు కూర్చొని తింటున్నారు
ఒసేయ్ జాబ్ చేసే వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి డిఫరెంట్ అదే ఉంటది.
ఆ డిఫరెంట్ అంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఆడవాళ్ళకి జాబ్ ఉంటే వాళ్ళు ఇంట్లో జేసుకోల్ల బయట జేస్ వాలి మగ వాళ్ళకి జాబు ఉంటే వాళ్ళు బయటనే చేసుకుంటారు ఇ ఇంటికొచ్చి భార్య జేస్తదిలే నాకు నేను తినొచ్చు వెళ్ళి పడుకోవచ్చు అన్ రిలీఫ్ అయితారు వాళ్ళు
ఇప్పుడు ఇప్పుడు ఈ కల్చర్ చేంజ్ అయింది గదా అండి
ఆ ఇద్దరు జేసుకుంటున్నారు లేండి ఇద్దరు చేసుకుంటున్నారు భార్య బర్తా ఇద్దరు జాబ్ కెళ్లే ముందు ఇద్దరు ఆఫ్ ఆఫ్ చేసుకుంటాన్నారు ఎళ్తున్నారు పిల్లల్ని పిల్లలకి జేస్తున్నారు పిల్లల్ని స్కూల్ వా ఆ స్కూల్ కి పంపిస్తున్నారు ఇద్దరు వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు ఇద్దరు జేస్ కుంటున్నారు అట్లా కాంప్ర కాంప్రమైజ్ అయితే ఏం బాధ ఉండదు
ఉండదు
తే నేనేంత అని అనుకోవద్దు కాబట్టి ఇద్దరు సమానమే ఆ ఆడ మగా సమానమే అని తెల్స్ తెల్సుకోల్ల ఇంట్లో కరెక్ట్ ఉన్నంగ బయట వాళ్ళలకు అనే అవకాశం రాదు గద
రాదు రాదు
కరెక్ట్ లేకుండా బయట వాళ్ళకు చులకన అయిపోతం
అంతే గదా నీదే సక్కగ లేదు నాకేం జెప్తాన్నావ్ అం ఎవరన్నా ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి కూడా మనం ఆలోచన ఇచ్చినట్టు అయితది.
ఇప్పుడు జనాలకి ఇంట్లో వాళ్ళకంటే బయటి దే ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి బయ్ ఇంటి వాళ్ళ మాటలు ఇంటి పక్క వాళ్ళ మాటలు ఎక్కువ వాళ్ళకి ఏం చేస్తాన్లు ఏంటివి? అని బయ్ వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి. మన ఇంటి విషయాలు
కదా నిఘా వెడతరు.
నిఘా వెడతరు ఇంట ఉంటారు. ఇప్పుడే అబ్బాయి పాలు కావాలి అంటే తాగిండు పాలు వేడి వేడి దాగసరిక్ అమ్మో అమ్మో నీరు కాలు కొంది అటుండు ఆడు.
ఫ్యాన్ ఎయకపోయిర్రు.
చూసుకోకుండా గ్లాస్ లో పోసిన వెంటనే ఏం చేసిండంటే టీవీ చూసుకుంటూ ఇట్లా నోట్లో పెట్టు
అరే
నోట్ లో పెట్టికొనే సరే కొంచెం రెడ్ గా అయింది నాలుక
అజ్జో
అల్ల అన్నా కదా ఆగమయ్యి బాబు అంటే ఆ వేడి మీద ఆ టీవీ చూసుకుంటా ఇట్లే తాగుతున్నాడు.
మర్చిపోయిండు చల్లాగాయినాంకనే ఇచ్చిందిలే మమ్మీ అనుకున్నాడు.
ఆ మర్చిపోయి నోట్లో పెట్టుకున్నాడు.
హ్మ్
ఆ ఎషిండు ఏప్ రేపు ఎంవుంటది ఉందా రేప్
ఉమ్ ఉంది వెళ్ళాలి.
ఉమ్ ఉ ఎల్లుండి సెలవ్ కావచ్చు.
రేపు ఎల్లుండి హాలిడే అంటున్నారు. సెలవు అంటున్నారు.
అదే సెలవు రోజు కూడా ఖాళీ ఉండదు. ఇన్ని రోజుల పని ఒక రో ఒకే రోజు చేసుకునేసరికి అసలు ఆ ఒక రోజు కూడా జరిపోదు మీకు
ఉబ్బయి ఇంటికాడ ఉన్న వాళ్ల బెటర్ అనిపిస్తంది. జాబ్లు చేసే వాళ్ళకంటే
హడావుడుగా అన్ని పడేస్తడం పడేయడం వెళ్ళడం వల్ల హా సెలవున్నా రోజు చేసుకోవడం ఆఫ్ కుదరదు ఆ ఒక్క రోజు కూడా మీకు కుదరదు కానీ ఇక తప్పదు.
హ్మ్
ఇక హాలిడే వచ్చిందంటే మీకు కొంచెం రిలీఫ్ రిలీఫ్ ఉంటది ప్లేస్ మళ్ళీ ఇంట్లో పనులు కూడా ఉండవా!
అంతే కదా అక్కడ కూడా దాంట్లో కూడా ఉంటాయి కొంచెం రిస్కే ఏదైనా రిస్కే రిస్క్ లేకుండా ఏం జరగవు. పనులు
ఏ ఏ జాబైన రిస్కే రిస్క్ లేని జాబ్ అంటూ ఏది ఉండదు. కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది. ఉంటది దేంట్లోనైనా రిస్క్ ఉంటది. షాపింగ్ కెళ్తాన్నారు ఎల్లారా? షాపింగ్ కెళ్తా అన్నారా? ఎల్లారయ మ్యారేజ్ ఉంది. ది బట్టలు తెచ్చుకోవాలి అన్నారు కదా మ్యారేజ్ ఉంది.
వచ్చింది.
పాపం బుట్ట బట్టలు తెచ్చుకోవాలి మా ఫ్యామిలీ అందరం అని అన్నారు కదా!
ఆ అ వెళ్ళాలి ఏ ఈ వీక్ లో మేము అందరం కలిసి సాటర్డే అయినా సండే అనా నా అ పిక్నిక్ లాగా వెళ్దాం అనుకుంటున్నాం. బాగుంటాయి ఫ్రెండ్ సర్కిళ్ల ఆ టీచర్ సర్కిళ్ల
టీచర్స్ ఉండరెంటుగా
వెళ్ళి మన్ ఎంజాయ్ చేసి రావాలి. సమ్మర్ లో ఎండాలు కొడుతున్నాయని జెప్పేసి వెళ్ళలేదు. ఇప్పుడు అన్న కొంచెం ఫస్ట్ తర్వాత వెళ్దాం అనుకుంటున్నం
వెళ్ళిరండి
మీరు వస్తరా
ఇంట్లో అడగాలి కదా
ఉ పర్మిషన్ అడగండి
మంటే వెళ్తా వస్తా మా అబ్బాయి నేను వస్తం లేదంటే ఇక మీరే ఎంజాయ్ చేసరండి
ఆల్వేస్ వెల్కమ్ మీరు మీ ఇష్టం ఛాయిస్ మీది మీకైతే కొంచెం ఇచ్చినాం మేము
ఇంట్ల ఓకే అంటే వస్ స్తాను ఇంట్లో ఓకే అంటే వస్తాను
ఆ చెప్పండి అర్థమయ్యేలాగా చెప్తారు కదా మీరు మీ మాటలకు ఎవరైనా పిదా కావాల్సిందే కదా మాట్లాడతారు కదా అట్లా
అయ్యో అలా ఏం లేదు లెండి అంతా ఏ ఏమంటారు ములాగా చెట్ట ఎక్కిస్తాండ్లు నన్ని మీరే
అదేం కాదండి మేమ ఏమంటున్నాం అంటే చెప్పడం మీరు మాట్లాడితే అట్లనే అనిపిస్తది వినాల అనిపిస్తది తది మాట్లాడుతూ ఉంటే అంతే దాంట్లో పొగడతలు గీడతలు ఏం లేవు
అవును అవునా థ్యాంక్ యూ
ఊ
ఇంకా ఏం ఏం సబ్జెక్ట్ చెప్తరు మీరు
నేను సైన్స్ చెప్తా
సైన్స్ ఇష్టమైన సబ్జెక్ట్ ఆ మీకు
ఆ
ట్రై సబ్జెక్ట
నాకు ఒక్కటే సబ్జెక్ట్ చెప్తారు ఒక్కటే ఇస్తారు నాకు నేను అదే చెప్తా వాళ్ళకి
ప్రైమరీనా హై స్కూల్
ప్రైమారి
ఐమో
హై స్కూల్ కాదు మాది త్రీ ఫిఫ్ వన్ టు ఫిఫ్త్ వరకు ఉంటది దాంట్లో చెప్తా ఎస్
ఎంత మంది ఉన్నారు మీ స్కూల సైడ్ తె
ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంట్రు
అదే మరి మొత్తం వన్ టు ఫిఫ్త్ వరకు ఫైవ్ హండ్రెడ్ ఉంటర ఇగ గవర్నమెంట్ స్కూలో కూడా స్టడీ బాగుంటుంది ఇప్పుడు
ఆ మంచిగా ఉంటుంది మెరిట్ ఉంటుంది వస్తున్నారు పిల్లలు జాయిన్ అవ్వనికి
ఆ బాగుంటుంది స్టడీ బాగుంటుంది అందరు దాం అందులో ఇగ పంపడానికి పోటీ పడు
అవును ఇప్పుడు రే రేవాడ్ లో హాస్టల్ వైజ్ గా రెసిడెన్షియల్ అది ఉంటాయి కదండి
అవును ఇగ అందులోనే ఫుడ్ కదా అండీ మీకు స్కూల కూడా ఫుడ్ ఇస్తారు కదా మధ్యాహ్నం పూట అదే నీటిగుంటుందంట ఫుడ్డు టీచస్ కూడా అక్కడే తింటున్నారు బాక్స్ తీసుకెళ్ళట్లేదు
ఇంట్లో టైం కి తింటున్నారో తినట్లేదో అని చెప్పేసి అక్కడ పెడుతున్నరు
కానీ అక్కడ బాగుంటుందంట ఫుడ్ నాకు తెలిసిన వాళ్ళని అడిగాను అ ఆ మంచిగుంటుంది ఫుడు
సరే అండి
ఆ ఓకే అండి బాయ్ గుడ్ నైట్